హలో
చెప్పమ్మా
నే చేసాను
ఏ మాకు వర్షం వస్తుంది ప్యాన్ ఎస్ స్మెల్ సూపర్ ఉంది అయ్యయ్యో ఏ కార్వే తెచ్చేసావు కదా చెప్పావు కదా అప్పుడే తెచ్చేసానని
కొన్ని అట్లే ఉన్నాయి కొన్ని అరినల్ ఈ టైమ్ లో ఏడబోయేది నానిపోయి ఇం కూడా నన్
స్మెల్ సూపర్ వస్తు స్తుంది
బయట ఉన్నావా
ఎ దగ్గర ఉన్నా
ఆహా
బయట ఉంట తడిచిపోను ఇప్పుడే నా కు మొన్ననే ఫీవర్ వచ్చింది మళ్ళా ఫీవర్ రావాలా ఏమైనా
ఫీవర్ జోలీకి ఏదుకు పోయినావ్
అదే నా జోలికి వచ్చింది
నువ్వే ఉన్ని ఓడు ఉఊరుకి ఉ నిడి పోయింటవు పల్లు కరిచ్చిండ అది వచ్చేసినకదు
స్తుంది మేఘం ఆ ఊ ఊరుములు మేరుపులు కమి
మేము లోపల ఉంటాము
అవునా రూమ్లు వస్తున్నాయి
అర్జునా పాల్గొనా అనుకో
అర్జున పాల్గొన రావత్ మా దగ్గరికి చిన్నగా పో
హ్మ్ హ్మ్ ఎల్లి పోతుందిలే వి పరిగెత్తుకోని ఎలిపోద్ది. హ్మ్
బాగా వస్తుంది వర్షం.
హ్మ్ ఎప్పుడు పడుతుంది. తెలీదు ఎప్పుడు పోతుంది తెలీదు ఈ వర్షం.
అవును నేను నువ్ ఈ రోజు షాంపూ బుక్ చేసుకు ఉన్నా నిన్న బుక్ జే షాంపూ అయిపోయింటే షాంపూ బుక్ చేసా.
ఏం షాంపూ
ప్యాంటీన్
ఆహా ఆఫర్ లోనా
ఆఫర్లే గీఫర్లే మొన్న బుక్ చేసుకుం ట అంటే మా మెంటలోడు వద్దు అన్నాడు.
ఆహా
ఇప్పుడూ అయిపోయింది నా షాంపూ
వచ్చేసింది కదా ఆర్డర్
అయిపోయిందని పెట్టుకున్నా. మెంటలోడు వద్దన్నాడు.
త
మ్మ్ ఉండు చెప్తా ఎంతో సిక్స్ హండ్రెడ్ సం అది వన్ లీటర్ది నేను హాస్టల్ కు వచ్చినప్పుడు బుక్ చేసుకున్నా ఆ ఇప్పుడు అయిపోయింది. మళ్ళా ఇంకోసారి బుక్ చేసుకున్నా.
హ్మ్
సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ పడింది.
ఎన్ని లీటర్సు
వన్ లీటర్
వన్ లీటరా
కాస్ట్ తగ్గింది చూడు దొంగ సచ్చినోడు ఫైవ్ నైన్టీ నైన్ కి వచ్చింది. ప్చ్
హ్మ్
అది ఇది రిటర్న్ పెడదునా
పెట్టి మళ్ళా ఇంకోటి పెడతరా
ఆ ఏమో ఆప్షన్ లేదు అనుకుంటా
ఓసారి చూడు టైం అయిపోయిందేమో
ఈ రోజే వచ్చింది
మ్మ్ మనేతే చూడు
తే
దేంట్లో ఆర్డర్ పెడుతున్నావ్
ఫ్లిప్ కార్టే నేను బుక్ చేసేది
ఫ్లిప్కార్ట్లో
ఆ
బ్రింక్ ఇట్లా అవిట్లా
బ్లింక్ ఇట్లా అవిట్లో అవేం చెయ్యను
మ్మ్
హ్మ్
ఉన్ని ఫుడ్ ఐటెమ్ సా
మ్మ్
మ్మ్
ఫుడ్ ఐటమ్స్ కూడా బుక్ చేయ్యంలే రిటర్న్ పెట్టడానికి ట్రై చేస్తున్నా ఐ థింక్ ఇట్స్ డ్యూప్లికేట్ ప్రోడక్ట్
డూప్లికేటా
ఆ
ఉహు
ఈ ఇది
అది ఊరికే అట్లా ఆఫర్ చూపిస్తాడంతే మళ్ళా నువ్వు ఆర్డర్ పెట్టే టైం ఇది నార్మల్ కాస్టే వచ్చేసింది
అంత సీన్ లేదు అట్లా చేయుడేడా
మీ షోల సట్ట చే
ఆ
మీషోలో
మీషోలోనా
హ్మ్
మీషోలో ఏమో తెలిదు నేను మీషోలో ఎప్పుడు పెట్టలే ఆర్డర్,
ఓసారి చూస్తే కాస్ట్ అన్నీ తెలుస్సాయి కదా
ఎందుకు వద్దునాకు మీషో
నార్మల్గా ఎంత ప్రైజ్ అది
ఇది బయట కొనాలంటే థౌసండ్ అవుతుది
ఉహమ్
ఆహ్
పెద్ద బాటల్ ఎహ్ ఆది
హమ్ రిఫండ్ లేదంటా
ఆహ్
రీఫండ్ లేదంట రీప్లేస్మెంట్ ఉందంటా ఎం ఒద్దు పో నీలి
అదే ఉన్నీలే ఏమవుతుంది
ఇలాంటి ఎంత తినేసింది మడం ఎహ్ వీడు తిండం ఏం బొక్క కాదు హమ్
సరిగ్గా ఫుడ్డు పెట్టట్లా
ఫుడ్టు పెడుతుంది ఆయమ్మ అమ్మని నరికేయాల అనిపిస్తుంది నాకు
కేసు యితుంది నరికేస్తే
ఏం కాదులే నా వల్ల వేరే వాళ్ళన్నా భాగు పడతరూ
దీనికి నవు నరికేస్తేనా
ఏంది ఆయమ్మ తే చేసే తింటా అయైన కూడా బాగుండదు
పీజీలు అని అంటే జాయిన్
కడుపు నొప్పిస్తంది నాకు మొన్న కడూపూ నొప్పి ఓ చేసేది
ఉడుకనానం తిన
ఆహ్ ఉడికి ఉడకననం పెడతాది అదే వేష్టమా
చెప్పొచ్చు కదా
మా ఫ్రెండ్ చెప్పింటే అది సాంగట మాదిరి చేసి సచ్చింది లెమన్ రైస్ నియకామ్మా
మీ ఫ్రెండ్ చెప్పిన తర్వా
ఆహ్ నాకు రోజు బలే కోపం వచ్చి
అంతే కాద డబ్బులు కట్టి
హమ్ మ పొట్టీది ఒకటి ఉందిలే పోటీదాని తన్నల ఫస్ట్
ఎందుకు ఆహ్ పిల్ల ఏం చేసింది
పా పం అని జాలి హృదయం కలిగిన అమ్మాయి అన్న మాట
హ్మ్ అంది ఏ దాని వల్లనే గమ్మునుండి
ఆపిల్లేనా చెప్పింది రైస్ ఉడుకులేదని
ఆపిల్లే చెప్పడం వల్లే అది వేస్టుది
రోజూ అట్ట జెస్తే ఎరికైనా కోప్మస్
ఏంది మర్ ధ్యాహ్నము కే నైట్కి అది ఇంకా ఎట్లుంటదంటే అది తింటేనే అయితలేదు మాకు
హ్మ్ గెట్దిది ఆల్ది తిన్నట్టు
ఆ బియ్యం తిన్నాల అది ఎంత సే నమ్మలలో దాన్ని నమ్మిలి నమ్లి నోరే నప్పిస్ ఏం చేసే
నేను ఈ లెక్కు వేస్తే సరిపో
ఉమ్ కాదు మా ఫ్రెండ్స్ ఆన్ టీ వాళ్ళు లేనప్పుడు ఫుడ్ ప్రిప్ పేర్ చేసినారు ఎంత మంచి ఆ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత బా ప్రిపేర్ చేసినారు తెలుసా ఈ ఆంటీ తీస్కుంటే నాకు అసలు అలే అన్పిస్తలేదు
ముందు వాళ్ళు ఎబ్బుడైనా కుకింగ్ చేసినారా
పాపం ఆ ఆంటీ వాళ్ కొడు కు పెళ్ళి అని వీళ్ళే ఒప్పుకున్నారు బా మోసం చేసింది దొంగ మొఖం ఆంటి డబ్బులు తక్కువ ఇచ్చింది మా వాళ్ళకి కొట్టుక్ పో కొట్టుకు పోతాది లే ఆ యమ్మ
ఊ నువ్వే శాపనార్దాల్ పెడతన్నవా
ఎవరైనా అట్లా చేస్ ఇస్తర చెప్పు
చెయరు
పాపం చేసినారే అని కూడా కృ కృతజ్ఞతనే లేదు ఆమెకి
ఉమ్ ఇద్దురా
ఏంటి ఇద్దరు వేషింటే పద్నాలుగు రోజులుకి పద్నాలుగు వేలు ఇచ్చిందే హా వాళ్ళిద్దరు హాస్ టల్ రెంటు పట్టుకొని వెయి వేయి ఇచ్చింది వాళ్ళ ముఖానికి ఆ ఏడు వేలంట ఒకోరికి ఏంది సామాన్లు ఏం గాను ఏం ఎన్ని ఇన్ని పడతాయి తెలిసా సామానులు నేను చెప్పిన ఆ ఆంటికి ఆంటీ మీ వల్ల అందరూ వేరే వాళ్ళు ఈరోజు నేను ఏమన్నాను అంటే మేము అం ఇది చేసిన తర్వా తనే మేము ఫుడ్ తినే వాళ్ళం మో ఏం తక్కువ ఉన్నా వాళ్ళు పరిగెత్తి వచ్చేవాళ్ళు చేసే హీ కానీ వాళ్ళు ఒక అమ్మాయి తక్కువ ఇచ్చిందంట రెంట్ మేము సరిగ్గా తినలేదు అని అంతకన్ ఊరు మంచిగా
అంతే కదా
అది ఒకటి తిక్క ఫేలో ఎవరో ఉందిలే వేస్ట్ అమ్మ సరే ఈ వర్షం ఆగనే ఆగట్లేదు
సరే
బాయ్
ఊ